హలో
ఆ బాగున్నారండి, మీరు బాగున్నారా? ఆ బాగున్నామండి. ఏం చేస్తున్నారండి. నువ్ తింటున్నవండి.
ఏం చేసింరండి లంచ్ లోకి రోజు?
ఇవాళ చికెన్ కర్రీ చేసామండి.
ఉమ్
మా పిల్లలకి చికెన్ కర్రీ అంటే బాగా ఇష్టంమండి, ఇవాళ చికెన్ కర్రీ చేస
ఉమ్
మీరండి, ఆ అవునండి.
పిల్లలు తిన్నారా అండి.
ఆ తింటున్నామండి, అందరం తింటున్నామండి. ఆ తిన్నామండి, ఇంత ముందే తిన్నాము. ఒక పదిహేను నిమిషాలు అయితాంది అండి తినేసి మేము. ఏం కర్రీ చేసారండి? నేను పప్పు చారు చేసానండి, కొన్ని పాపడాలు చేసాము. ఆహ ఒక పచ్చడ అది వేసుకొని తిన్నానండి. అవున పిల్లలు తిన్నారా అండి?
ఆ తిన్నారాండి.
ట్యూషన్కి వెళ్తారా అండి పిల్లలు? తిన్నారండి పిల్లలు, మొన్న ఈ మధ్యల హోలీ పండగ జరిగింది కదండి ఆడుకున్నరా ఆ ఆడుకున్నమండి మేము బాగా చేస్ కున్నాం మీరు వేసుకున్నారా అండి? అవునండి మేము కూడా చేసుకున్నాం అండి, రంగులు పూసుకున్నరా అండి మీరు? అవునండి రంగులు పూసుకున్నాం, కామ దహనం చేసినం, మీరండి? ఆ జరిగిందండి కామదహనం ఇక్కడ కూడా
కమున్
కామ్ముని కాల్చారు, ఇగ పిల్లలయితే ఇగ ఒక టెన్ డే డేస్ ముందు నుండి చప్పట్లు కొట్టుకుంటే జాజిరి ఆటలాడుతూ ఆ ఇంటింటికి తిరుగుతూ, అవి ఏంటి అండి ధాన్యము అవును డబ్బులు వసూలు చేసుకుంటారండి చిన్న పిల్లలయితే అళ్ళకు మహా ఇష్టం కదండి పిల్లలకి, జాజిరి టలాడుతూ మంచి మంచి పాటలు పాడుతూ తిరుగుతరండి వీధల్లా వెళ్ళారు లెవెన్ డేస్ టెన్ డేస్ అట్లా ఆడతారండి హోలీ పండగ వరకు ఇగ హోలీ పండగ కంటే ముందు రోజు దాన్ని కట్ పెళ్లి చేసుకుంటరు ఇగ ఆడడం అనేది కామున్ని కాలుస్తరు ఇగ కామున్ని గుడ
కాలుస్తర
తెస్తరండి మంచిగా కట్టలు పేర్చేసి, వాటికి పిడకల దండలు వేస్తరు. డి ఇంకా, మంచిగ దాని చుట్టూ తిరుగు తరండి పిల్లలు గాని పెద్దలు గాని ఇగ తర్వాత కాల్సిన బూడద అది ఉంటది కదండి దాన్ని కూడా మంచి పొలంల చల్లుకుంటారండి రైతులైతే. కొందరు వెళ్లి ఇంటికి తీసుకొచ్చుకుంటరు రోజు స్నానం చేసి తర్వాత గుడ పెట్టుకుంటరండి జరగాలని చే ట రండి, ఆ ఇగ నమ్ముతరండి కామున్నీ కాల్చడము ఇ ఊడి ఊర్లలో కూడా అయి కట్లా కట్టుకుంటారండి పల్ల ర్లలో అయితే ఊర్లలోకి ఏవి రాకుండా ఉండడానికి త్టుకుంటాడి కంపల్సరీ అవునండి బ్యాన్లతోనే వెళ్తారు కదండి సాయంత్రం టైమ్ లో ఉమ్ చెప్పడండి ఇంకా ఉమ్ ఏం చూస్తూన్నారండి మరి ఏం లేదండి ఆ ఊరికమీ ఇ సీరియల్ చూస్తానాను కూర్చున్నాను చూస్తారా అండి సీరియల్స్ ఇగ చూస్తానండి సీరియల్ మా టీవీలో ఏదో ఒక సీరియల్ చూస్తానండి కసిట్
అవును
మేము కూడా చూస్తామండి సీరియల్స్ అంటే మాకు కూడా ఇష్టమే సీరియల్స్ అంటే మాకు కూడా ఇష్టమే అండి
చూస్తారండి మీరు సీరియల్ మరి
ఆ చూస్తామండి
ఏ ఛానల్ ఎక్కువ చూస్తారండి
మేము ఎక్కువ ఫోగ్రమ్సే చూస్తామండి
ఉమ్ అవునండి ఈ సీరియల్ అలవాటు అయితే డైలీ డైలీ చూడాలనిపిస్తదండి
అదే అదే ఫోగ్రామ్స్ అంటేనే మా పిల్లలకు మాకు చాలా ఇష్టం అండి
ఉమ్
ఉమ్ అందుకే ఫోగ్రామ్స్ అవునండి అవును ఇంకా పండగలు ఏ అవునండి అవును
ఉమ్
ఇంకా పండుగలు ఏ పండుగలు చేసుకుంటారండి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చూస్తారు కదండి మేం కూడా అండి ప్రోగ్రామ్సే చూస్తామండి ఆ లేదండి ఇంకా పెట్టాలి ఇగ పెట్టుకున్నారా అండి మీరు
మేం కూడా పెట్టలేదండి కొంచెం మార్నింగ్ పూట చలి
అవునండి మేము మేము కూడా పెట్టలేదండి పెట్టాలి ఇంకా అవునండి ఇగ మా సార్కి డైలీ డ్యూ పుడతాంది వచ్చే వరకి లేట్ అవుతాందండి అయ్యో ఇగ వాటర్ కూడా చల్లెటివి తాగాలనిపిస్ అవునండి కానీ ఫ్రిడ్జ్ వాటర్ కంటే రంజన్ వాటర్ చాలా బెటర్ అండి
అవును
అవునండి ఈ ఆరోగ్య పరంగా కూడా అదే మంచిదండి అంటము గాని ఫ్రిడ్జ్ లో ఏ ఫుడ్డు పెట్టినా కూడా అది తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి అవునండి ఇప్పుడు అదే అంటున్నరం ఫ్రిడ్జ్ వాడే వాళ్ళ అందరు కూడా అందుకే
ఉమ్ అదే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్న ఐటం కూడా అంత గట్టిగా అయిపోతు తది కదా అండి
అవునండి అది చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి కంపల్సరీ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని కూడా డ్రై అయిపోయి గట్టిగా అయితున్నాయి మేమైతే చాలా మటుకు వాటర్ గాని ఏది గాని మేము అసలు ఫ్రిడ్జ్ పెట్టామండి బయటనే
ఆ అందుకే హెల్త్ బాగుంటదండి
బా రంజాన్ ఉంటది అండి రంజాన్ వా కుండలో తాగుతామండి మేము మొత్తం కూడా రజన్ వాటరే తాగుతాం ఇప్పుడు అన్ని కొండలు రంజాన్లు బటలు కూడా చూడ కుండలలోస్తుడి అవునండి కుండల ఎంత హెల్దీ అంటే ఇప్పుడు కుండలు వంట చేసుకునే గంజుల మాదిరిగా తయారు చేస్త ఉ న్నారు కదండి వాటిలో తెచ్చి వంటలు చేసేసుకుంటున్నారు అవును దాంట్లో మళ్ళీ రాగి దాంట్లో వాటర్ తాగడం చాలా మంది అదే ఇస్తున్నారు ఇక పాతయ వచ్చేసినట్టేనండి ఫ్రిడ్జ్ లో అవి పక్కకు పెట్టేస్తాను అవునండి ఫాదరే ఇప్పుడు మొత్తం కూడా ఫాదర్ జనరేషన్ వచ్చేసింది వేకుంటే అసలు అనారోగ్యాలు చాలా అవుతున్నాయి కదండి వీటి వల్ల
అవునండి
అందుకే ఇట్లా ఇట్లా చేయడం అప్పటి వాళ్ళ తిండిల వల్ల వాళ్ళు ఇట్ల అట్లా ఇదేంట కానీ ఇప్పుడు అట్లాంటి తిండి కూడా లేదు కదా అన్ని కూడా మందుల తిండి మొత్తం అవునండి అన్ని ఏది కూడా మన కూరగాయలు అందులో పెట్టినా గట్టిగా అయిపోతాయి కదండి అవునండి గట్టిగా అవుతున్న
మ మళ్ళీ అవి వండడం వల్ల కూడా అందులో ప్రోటీన్స్ అంతా
కరెంట్ ఎగ్గేసుకున్నట్టుగా ఉంటది కదాండి అవునండి పోతండి ప్రోటీన్స్ ఏమి ఏమి ఉండే అందులో
ఉ
అంతే అసలు ఆ ఫుడ్డే వేస్ట్ అడి
అవునండి ఇంకా అండి
తిన్నారాండి ఆ తిన్నానండి ఇంతకు ముందే తిన్నాను ఇవాళ ఉపవాసం కదా తినేసి అండి ఇంకా పిల్లలు తిన్నే లేదండి పిల్లలు ఇక్కడ సర్కస్ అంట చూసిందిడి మీరు ఎప్పుడైనా అవునండి వన్ ఇయర్ ఒకసారి వస్తారు కదండి ఇటు ఆ అదే ఇప్పుడు మా ఊర్లో సర్కస్ జరుగుతుందంటే వెళ్ళి ఇందు మా పిల్లలు ఇంకా రానేలేదండి వాళ్ళ కోసమే చూస్తున్నా అవునా
ఉ
అవునండి వాళ్ళు సంవత్సరంలో ఒకసారి వచ్చి ఒక ఫైవ్ డేస్ అట్లాస్తారు అటన్ని అదే జరుగుతుంది అక్కడ మీ ఊరికి వచ్చిందా అండి సర్కస్ వాళ్ళు ఆ లాస్ట్ ఇయర్ వచ్చారండి ఇయర్ రాలేదు వస్త అండి బలే ఉంటాయి కదండి వాళ్ళే విన్యాసాలు ఇంకా అవు ఉ భలే చేస్తారు పాపం అన్ని చేస్తారండి వాళ్ళు అయి కూడా తాడు మీద నడుస్తారు ఇట్లా కరెంట్ లోపల పెట్టుకున్నట్టు చేస్తారు నాలుక పైన
అన్ని వెరైటీగా చేస్త
గట్టి చేస్తారండి అవునండి అన్ని చేసిన కూడా వాళ్ళ ఏం కాదండి అవును మళ్ళా చూడ్డానికి హెల్దీగానే ఉంటారండి మళ్ళీ పండుకొని పండబట్టి ఒక ఆయన మీద బండ పెట్టి సుత్తతో కొడతారండి అయినా కూడా వాళ్ళకేం కాదు ఏం కాదు మంచిగానే ఉంటారండి మరి ఆ మంచిగానే ఉంటారండి కానీ అట్లాంటోళ్లకు కొంతమంది చూసి ఈను గూడా ఇవ్వరండి అవునండి హెల్త్ ఇష్యూస్ వచ్చినట్టు అయితది ఆ ఏమన్నా వాళ్ళకంటూ వాళ్ళకు తోచిన సహాయం అయితే చెయ్యాలి గదా అవునండి చెయ్యాలి ధాన్యము డబ్బులు అవి వసూలు అయితాయండి ఊర్లో బా బాగానే ఇవాళ ప్రోగ్రామ్ పెట్టెస్తరు రేపు ఇవాళ ప్రోగ్రామ్ చూసే వాళ్ళేస్తరు. కొంతమంది లేకపోతే మళ్ళీ రేపు ఇట్లా అడిగితే అందరు ఇచ్చేస్తారండి. ఇయ్యాలండి పాప వాళ్ళు కూడా అదే అదే ఇయ్యాలండి వాళ్ళు కూడా పాపం పుట్టకూటి కోసమే వచ్చిన వాళ్ళు కదండి
అవునా
అవునండి ఇవ్వాలండి ఎవరైనా కష్టమే కదండి ఇవ్వరండీ ఇవ్వాలండి మనకు అట్లా ఇస్తేనే కదండి మంచి జరుగుతుంది మనకు మన పిల్లలకి అదే గదండి మీ ఊర్లో ఎప్పుడుందండి మరి మా ఊర్లో అయితే ఇవాళ జరుగుతుందండి. అండి ఇంకా ఈ ఇయర్ వస్తాయి అనుకుంటా ఇది ఇప్పుడు ఇంకా మార్ ర్చే కదండి ఇంకా ఏప్రిల్ మే ఉంది కదా అప్పుడు వస్తారను ఆ అవునండి ఎండాకాలు వస్తరు స్టార్ట్ అయితే గాని
ఉమ్
ఉమ్ ఇంకా అండి ఇంకేం సంగతులండి వాళ్ళోస్తే మేము మా మా పిల్లలు కూడా వెళ్తారండి వాళ్ళ మా పిల్లలు కూడా వాళ్ళ అట్లా అంటే చాలా ఇష్టం అండి అవి ప్రోగ్రామ్స్ ప్రోగ్రాము సర్కస్ అవంటే మా పిల్లలా గూడా అవునండి సర్కస్ ఇప్పుడు కూడా జరుగుతుంది ఇంకా అయిపో ఉమ్ ఎగ్జిమిషను
ఉమ్
ఎక్కడ ఎగ్జిమిషన్ ఉన్నా వెళ్దామంట అంటారండి మా పిల్లలు గుడా
మా పిల్లలు కూడా అట్టే వెళ్ళిందాన్ని చూడ్డానికి రాలేదు ఇంకా
సరే అండి సరే అండి మి మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి అండి ఆ సరేనండి థ్యాంక్స్ అండి బాయ్ మరి ఆ బాయ్ అండి